బాగున్నారా బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బావున్నాం అండి
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఖాళీగానే ఉన్నాం
నేను అంతే ఊర్కే కూర్చున్న
ఉరికే కూర్చున్నారా తిన్నార మరి ఇక
ఆ లంచ్ చేసాము సండే కదా లేటే అయింది
అవునా అండి ఏంటి స్పెషల్
బిర్యానీ చికెన్ బిర్యానీ
అవునా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా
ఆ ఇంట్లోనే ప్రిపేర్ చేసా
ఎలా చేసారొ ఒకసారి చెప్పండి నిను వింటా
చికెన్ బిర్యానియా ఓకే చెప్తాను
పిల్లలు ఏం చేస్తున్నారు
పిల్లలు కాసేపు ఆడుకుంటామని ఇప్పుడే కిందకి దిగిండు అండి
అ మీకు పక్కన ఉన్న పని అయినదా
కిందే కిందే అంటే లోపల వెహికల్స్ ఎక్కువ రావు హెవీ వెహికల్స్ ఏం రావు
ఆహ ఎవరినైనా ఉంటారా సపోర్టుగా
ఆ పిల్లలుందరు ఆడుకుంటారు చిన్న పిల్లలు వీళ్ళ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఆడుకుంటారు నేను మధ్యలో చూస్తా ఉంటా
అవునా ఓకే
మీరేం చేశారు
ఇయాలానేమో ఫిష్ ఫీష్ ఫిష్ కర్రీ
ఉహు హాల్డే కదా మీ కూడా ఈరోజు
ఆ హల్డే అండి ఇంటి దగ్గరే
మ్మ్ నిను కూడా చికెన్ బి బిర్యానీ చేశాను చెప్తాను ఎలా చేశానో
ఓకే ఓకే చెప్పండి
అయితే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఫస్ట్
అవునా అండి
ఒక కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్ గా కడిగి పెట్టేసి కొంచెం లెమనేసి కడిగేస్తే మనకు నీచ్ వాసన కూడా రాదు అవును కడిగేసి పెట్టేసుకున్నాక అందులో పసుపు కారం ఉప్పు పూ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసాక మళ్ళీ స్పైసెస్ కూడా ఏయ్యాలి కొన్ని కొన్ని లవంగం ఇలాచి దాల్చి ఇన్ చెక్క
ఆ
ఇంకా ఆవే అనాసా మొగ్గ, మరాఠీ అనా మరాఠ మొగ్గ, అనాస పువ్వుంటాయి కదాండి. స్పైసెస్ లో అవి కూడా లైట్ లైట్ గా కొంచెం కొంచెం అన్ని వేసి పెరుగు, లెమన్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్ని కొంచెం పెరుగు యాడ్ లెమన్ యాడ్ చేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా అట్లా మ్యారినేట్ చేసాక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా హ్మ్ కనీసం. ఈ లోపల మనం రైస్ బాస్మతి రైస్ కేజీ తీసుకు కొని ఇంకా బా రైస్ కూడా మంచిగా చేసుకుంటాం కదా చెత్తా ఏం లేకుండా ఆ తర్వాత కడిగేసి దాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుంటే బెటర్. మంచిగ ఉడుకుతుంది పుల్లలు పుల్లలుగా
అవును
ఆ తర్వాత ఇంక మనము స్టవ్ ఆన్ చేసి రైస్కి ఒక బౌల్ పెట్టాలి కర్రీకి ఒక బౌల్ పెట్టాలి నేనైతే అలా ప్రిపేర్ చేస్తాను.
ఓకే. ఓకే. కొంతమంది ఏమో ఇట్లా నా పెబట్టిన దాన్ని దమ్ బిర్యాని చేస్తారు.
మ్, దమ్ కే ఇంకా అంటే కాసేపు అయినా ఉడికిస్తాను చికెన్. చికెన్ కోసం బౌల్ పెట్టేసి కొంచెం గీ ను కొంచెం ఆయిల్
వేడయ్యాక, ఈ మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ అంతా అందులో యాడ్ చేస్తాను ఆయిల్ లో.
ఆయిల్ లో
ముందే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకుంటాను పుదీనా కొత్తిమీర అంతా మనం ఇందులోనే కలిపి మ్యారినేట్ చేసాం కదా.
ఆ ఇయ్య మళ అవసరం లేదు లే
రైస్ లో కలిపేటప్పుడు పచ్చివి కొంచెం ఉంచుకోవాలి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్.
ఓకే
ఇంకా ఈ ఆయిల్ హీట్ ఎకినాక ఇది వేసేసి మూత పెట్టేస్తాను సిమ్ లో మెల్లగా ఉడుకుతా ఉంటది.
ఓకే
కే ఎసర్ పెట్టుకోవడం కోసం ఇంకా బౌల్ తీసుకొని వాటర్ టర్ ఎసరు వాటర్ పెట్టుకుంటాం కదం మనం ఇగ అట్లా పెటు కట్టేసుకొని మళ్ళీ బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేయాలి అందులో.
అందులో కూడాలో వేయ
ఆ అందులో కూడా సాజీరా అన్ని ఇంకా లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, అనాసా పువ్వు, మరాఠీ మొగ్గ. ఇంకా బిర్యానీ ఆకు, స్పైసెస్.
స్పైసెస్ స్పైసెస్ తింటారా పిల్లలు ఏమైనా కారం కారం ఉందండి.
ఏముండ మనం పంపిస్తాం కదా చెనిదంతా చెత్త కూడా తీసేస్తాను గరిటె మనం పూరిల గరిటతో కొంచెం వాటర్లో కి వాటర్ మరిగినంకా దాని టేస్ట్ అంతా వాటర్ లోకి దిగుతుందని. ఉంటుంది కదా?
ఆ పైనే తీసిస్తారు.
కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కొద్దిగా ఆయిల్. లెమన్ కూడా పిండుతాను ఎసరిలోనే.
ఎసర్లోనో నే నా?
మనకు ముద్ద కాదు రైస్ అంటుకోదు అన్నట్టు మెతుకులు పుల్లలు పుల్లలగా వస్తుం ఆయిల్ కొంచెం వేయాలి కొంచెం లెమన్ కుడా ఏయాలి ఆ కొంచెం లేమన్ కూడా పిండాలి
ఆ ఓకే
ఆ తర్వాత ఇంకా అది అందులో కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఏస్తాను అ వాటర్ అం త బాయిల్ అయ్యాక కొంచెం ఎక్కువ సేపు బాయిల్ అయి తది కదా ఇవన్నీ ఇంకా చెత్త అంతా పిల్లలు తినరన్నట్టు తీసేస్తాను అవి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాది వాటర్లో
ఆ ఓకే ఓకే
టర్లో ఎక్స్ట్రాక్ట్ అయిపోయాక ఇంకా అవన్నీ తీసేసి తర్వా త ఆ బాయిలింగ్ వాటర్లో రైస్ యాడ్ చేస్తాను
ఓ ఓకే ఓకే
ఎయిటి పర్సెంట్ అట్లా ఉడుకుతుంది కదా సెవేన్టి ఎయిటి పర్సెంట్ ఉడికినాక వా టర్ వంపేసి ఈ రైస్‌ని ఆ చికెన్ ఉడుకుతున్న బౌల్లో లేయర్స్ లేయర్స్ గా పెడతాను
అంటే అది ఇప్పుడునా చికెన్ ఉడకడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందా ఫ్రై అవ్వాలా ఓన్లీ ఓ
అంటే కొంత వరకు ఉడుకితే చాలం డి ఇంకా ఇందులో ఉడుకుతుంది కదా కొంచెం వాటర్ అందులో రిలీజ్ అయి తాయ్ కదా బయట మనకు చికెన్ లో
అవునా
టర్ రిలీజ్ అయ్యి అది ఇంకిపోతాది ఆ పాటికి ఇప్పుడు మనం ఇది రైస్ ఏసారు రావాలి ఏసారోచ్చినా క మళ్ళీ రైస్ ఏస్తాము రైస్ ఏసేసి రైస్ ఉండ్ కినంక అప్పటి వరకు అది కూడా కొంచెం గ్రేవీ దగ్గరకి వస్తుంది
ఆ ఓకే ఆ ఆ అంటే పైనే అది ఉడికేట ప్పుడే కొంచెం రైస్ లేయర్లో పెట్టుకుంటే అయిపోద్దంటరా
ఆ ఆ ఉడుకుతది కొంతవరకు అప్పటికి చి కెన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోతుంది అది కూడా
అవునా అండి
ఈ రైస్ అందులో లేయర్స్ గా ఏయడము కొంచెం కర్రీ తీసేసి ఒక బౌల్లో పై నుండి పీసేస్ యాడ్ చేస్తా ఉంటాను ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ కొంచెం గీయేసి ఇంకా దమ్ పెట్టేస్తాను సిమ్ లో ఒక ట్వంటీ మినిట్స్
అవునాండి
ఆ తర్వాత రెడీ అయిపోతుంది చికెన్ బిర్యానీ
చికెన్ రెడ్ అయిపోతుంది అంటే ఇప్పుడు మనకిందులో టెస్టింగ్ సాల్ట్ అంటుండారు అదే యాడ్ చే
నేను అస్స అజటో మోటో అంటారు అది అసలు యాడ్ చేయకూడదు అది హెల్త్ మంచిది కాదు అస్సలు తినకూడదు దాన్ని మనకున్న సాల్ట్ చాలు మనకు మన ఇంట్లో సాల్ట్ తీసు కుంటే చాలండి అది అస్సలు అంటే అస్సలు తినకూడదు ఎంత అవైడ్ చేస్తే అంత మంచిది ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్‌కి చిన్న పిల్లలకు అది చాలా డేంజర్ అది క్యాన్సర్ రి ఏజెంట్ అంట అండి తినకూడదు
తినకూడదా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే బయట బిర్యానులలో మొత్తం అదే కదా
ఆ అవునండి అందుకే మేము బయట తినము ఇంట్లోనే ప్రిపేర్ చేసు కుంటాము నార్మల్ మన ఇంట్లో రోజు వాడే సాల్ట్ తోటే ఆ ప్రిపేర్ చేస్తానండి ఇంకా అది అలాంటి టేస్టింగ్ సాల్ట్స్ యూజ్ చేయను
యూజ్ చేయొద్దు అంటారయితే మీరు కూడా దాని వల్ల కూడా తింటే కూడా కొంచెం ఫేస్ కూడా
ఫేస్ ఆ అది చాలా హెల్త్ కి చాలా ప్రాబ్లం అండి అది అది తినకూడదు అసలు అద్ చైనిస్ వాల దగ్ దగ్గర అది మొత్తానికే బ్యాన్ చేశారంట అది తినకూడదు మన ఇండియాకి వాళ్ళు పంపిస్తున్నారు గాని
అవును
సాల్ట్ అసలు యూస్ చేయకూడదు
ఓ చేయొద్ ఇక బయట ఏ తె ఏ ఫుడ్ కొనుకున్న నూడిల్స్
అన్నిట్లో వేస్తారు వాళ్ళు ఆ చైనీస్ వాళ్ళంతా అన్నిట్లో వేస్తారు అవి
అవునవును అండి
కూడదండి అది క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట దాంతో ఆ
అదే ఇప్పుడు మనం ఏదైనా బిర్యానీ తీసుకోవాలంటే అది ఒక టేస్ట్ ఉంటేనే బాగుంటది బాగుంటది అం
ఆ లేదండి ఇంకా మనం మనం ఇవి లెమైన్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది ఇంకా బయట కంటే కూడా బిర్యానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసేది
అవునా అ
ఎలా చేస్తారు
మే నేను కూడా మీరు చెప్పినట్టే సేమ్ అలా చేస్తాను
ఊహు
ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుంటే మామూలు ఇంగ్రీడియంట్స్తో మా ఇంట్లో ఏంటంటే కొంచెం పెరుగు దినరు
ఆహా రైతా చేసుకుంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర పుదీనా ఆనియన్స్ పెరుగు రయితా చేసుకుంటే కాంబినేషన్ బాగుంటు ఊ నేన్ చెప్పిన స్పైసస్ కూడా అన్ని కొంత కొంత వేసుకుంటే మనకు అంత అనిపియదండి రై ఘాట్ అనిపిం రైస్ వేస్తాం కదా మనము అనిపించదు
ఎకు గాటనిపించదు అయితే ఈ పిల్లలు ఏం చేస్తారంటే అప్పటికెళ్ళప్పుడు ఆ తో తొందర తొందర కావాలని అడిగితే వెంటనే ఏం చేస్తానంట అవే కుక్కర్ ఉంటది కదా రైస్ కుక్కర్ లోనె డైరెక్ట్ చేసెస్తా నేను
ఓహో ఎట్లా చేస్తారు రైస్ కుక్కర్ లో
ఆ ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతది కొంచెం బియ్యం ముందే నానబెట్టుకోవాలి బాస్మతి రైసు ఒక హాఫ్ కేజీ అన్నా ఒక హాఫ్ కేజీ ముప్పవుకిలో తీసుకుంట మా వరకు ఒక టూ టైమ్స్ వస్తే చాలు ఎక్కువ ఎవరు తినరు ఇంట్లో ఇగ మా వరకే చేసుకుంటాం అనమాట పెద్దవాళ్ళు ఎవరు తినరు అత్తయ్య గారు కొంచెం లైట్ కొంచెం తీసుకుంటరు ఇగ మా సారు వాళ్ళకయితే డైజెషన్
ఊ ఊహు ఆయిల్ ఫుడ్ కదా అవును
ఇగ రై కుకర్ లో ఏమి చేస్తాంటే డైరెక్ట్ గా లవంగాలు దాల్చిన చెక దంచి ఏస్తా
ఆహా దంచుతారా
చి అందులో బిర్యానీ ఆకుంటే బిర్యానీ ఆకు కస్తూరి మేతి ఐడియా ఉందా మీకు
ఉందండి అవును అది కూడా ఏస్తాను నేన్ కూడా
లోనే వస్తది
అవునండి కసూరి మేతి ఇంకా మనకు బయట అలా కొనుకోవడం కంటే కూడా
ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకు
ఉంటుంది కదండి మెంతికూర సీజన్ లో మెంతికూర కట్టలు వస్తాయి కదా చిన్నవి వాటిని ఫ్రెష్ చేసేసి కాడలతో సహా ఎండ పెట్టుకోవాలండి మనకు ఇంకా ఇంట్లోనే నచురల్ గా ప్రిపేర్ అయి ప్రిపేర్ అయితది కసూరి మేతి
అదేన న కస్తూరుమ అయితే అంటే నేను కొంతమంది ఏమంటున్నంటే కోత్తిమీర కోతిమీరే ఎండి పైన్ కొత్తిమిరా అంతారు
ఆ అది మనది ఇదే ఎండిపోయినా మెంతికూర అది కొత్తిమీర కాదు ఎండిపోయిన మెంతికూర మనకు మెంతికూర మెంతికూర అది కసూరి మీద ఇప్పుడు మనకు అక్టోబర్ ఆ అక్టోబర్ నవంబర్ ఆ టై లో బాగా దొరుకుతుంది చిన్న మెంతికుర కట్టలు ఫ్రెష్ వి అవి మంచిగా ఫ్రెష కొని ఎండలో బాగా ఫోర్ ఫైవ్ డేస్ ఎండ పెట్టాలి బాగా ఎండ పెట్టేస్తే మంచి ఇదే ఇదే ప్రిపేర్ అయిపోతుంది కసూరి మీద తయారైతుంది ఇంకా మనకు అది ఒక డబ్బాలోకి కని వన్ టూ మంత్స్ కంటే ఎక్కువనే వస్తుంది అది ఉమ్ ఫ్రెష్గా ఉంటాది చాలా అలా ఎండ పెట్ట ఎండ పెట్టాలి బాగా ఆ ఇట్లా బయట కంటే కూడా అది చాలా బాగుంటది
ఓకే ఓకే అలాంటి ప్రిపేర్ చేసుకోవాలి అయితే అట్లాంటివి
అవును
ఆ
ఓకే అండి థ్యాంక్ యూ
అ